గుడ్ ఈవినింగ్ అండి హలో వినిపిస్తాను చెప్పు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చెప్పండి మేడం హలో
హలో మేడం వాయిస్ వినవర్తన్లే
నాది వినిపిస్తలేదా ఇది వినొస్తాంది నాకు మీరు మాట్లాడండి
మమ
మాట్లా హలో హలో మేడం హలో
హలో
చెప్పండి నాకు వినస్తాడి హలో హలో హలో హలో
హలో మేడం హలో